హలో
హలో
ఆ చెప్పండి హా చెప్పండి వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుందండి. వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుంది మీది కూడా
ఏం చేస్తున్నారండి?
ఏం లేదండి ఖాళీగానే మేడ మీది ఉన్నా.
మ్
మ్ అసలు మా రూమ్మేట్ అసలు ఫోన్ మాట్లాడుతాదండి వాళ్ళ మమ్మీతో అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాట్లాడుతాదండి.
అవునా అండి.
కానీ అసలు నాకు ఇనిపీదండి. ఏం మాట్లాడుతుందా అనేది.
మ్ హు హూ హూ నేనయితే ఏదైనా విషయం ఏదైనా గొడవ
పొంగి పొంగిపోతారండి.
అహ్ అహ్ ఆ
ఏదో చెప్తున్నారు నేను నేనయితే
ఆ నేనైతే ఏదైనా గొడవలు గాని ఇంట్లో ఏదైనా విషయం జరిగితే తప్ప అసలు అంత ఎక్కువ సేపు మాట్లాడినండి.
అదేనండి మా అమ్మ నాకు ఫోన్ చేసిన కూడా అంటే ఏదైనా మా క్క త్ వాళ్ళ గురించా ఇంట్లో ఎవరిగే ఎవరివైనా గురించి చెప్పినప్పుడే మాట్లాడు దండి మా అమ్మ నాతో కూడా ఎక్కువసేపు అంతలాగా అసలు మాట్లాడదండి. మళ్ళీ, మా పెద్దమ్మ కూతురు ఉంటది నాకు అక్క అవుతాది
మ్
ఇంత మాత్రం మా అమ్మ రోజు ఫోన్ చేస్తుందండి.
మ్
లాస్ట్ ఇయరే ఆమెకు పెళ్ళైంది. శనా పది మ్
నేనంత నెమ్మదిగా మాట్లాడితే మా వాళ్ళకి అసలు వినిపిచ్చదండి ఆ
అయితే మీరు కూడా గట్టిగానే మాట్లాడతారా? అసలు నేను మా ఇంట్లో అసలు మెల్లగా మా మాట్లాడనంటే మా ఇంట్లో ఏమనుకుంటారంటే నాకు ఏదో అయ్యింది. ఏదో బాలేదు లేదా మూడఫ్ లో ఉన్నా అని ఫీల్ అవుతారు
ఆహా అవునండి
నిజం అండి అసలు అంతే
ఉమ్
ఉమ్ ఇంకా అండి మరి మీరు సినిమాలు చూస్తారా
అంటే సినిమాలకి ఆన్ హలో
ఆ చెప్పండి
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మీకు వినిపించట్లేదా
ఆ అదే నేను సినిమాల కంటే ఎక్కువ ఆనిమి చూస్తానండి
ఓ అవునా నేను ఆనిమి విన్నా అండి నేనే ఏం చూడను
ఉహూ అవునండి
బాగుంటాయా అండి
ఆ బాగుంటదండి అంటే మీరు చూసే అంటే ఆ మీరు చూస్తే ఒకసారి మీకు ఇంట్రెస్ట్ వస్తుందండి బాగా
అవునా అంత బాగుంటాయా
అవునండి ఒకసారి మీ ట్రై చేయాలి
చూ చేస్తానండి
ఉ మీరు మీరేం చూసారండి ఈ మధ్య ఆ ఏం బాగుంటందంటే చాలా ఉంటాయండి చాలా అంటే చాలా కాకపోతే నేను కొన్నే చూసాను అందులో అందు లో ఆ అన్నిటికంటే ఎపిసోడ్స్ ఉన్నదయితే వన్ పీస్ అండి అది ఇంకా ఆన్కో ఇంగ్ ఏ ఉమ్ ఇంకా జరుగుతుంది ప్రతి సండే ఒక ఎపిసోడ్ వస్తుంది కొత్త ఎపిసోడ్
ఉహూ
ఇప్పుడు ప్రశ ప్రస్తుతానికి అయితే లెవన్ హ్రె అండ్ సిక్స్టీ సిక్స్ ఈరోజు ఒక్క ఎపిసోడ్ వస్తుంది కాబట్టిలెన్ హండె అండ్ సిక్స్ తీసేతనండి
వామ్మో అన్ని ఎపిసోడ్లు చూసారా అండి మీరు
ఉ చూసానండి
ఉహూ గ్రేట్ అండి మీరు
ఉ అవునండి
ఉం
మీరు ఇంకేం జుసారండి
నేను ఆనిమి ఏం చూడనండి కానీ నేను మిగతా సినిమాలు ర చూస్తా బాలీవుడ్ అంతగా చూడ్ను ఆ టాలీవుడ్ ఇంకా కాలీవుడ్ వి తెలుగులో డబ్ అయితే చూస్తా ఇంకా హాలీ వుడు కూడా చూస్తా
అవునండి
హాలీవుడ్ది మధ్య హాలీవుడ్ ది మధ్య అప్సెషన్ న్ అనే ఒకటి సినిమా ఫేమస్ అవుతుంది మీరు చూసారా
నేను చూసి అంటే నేను చూడలేదు కాగానీ విన్నానండి చాలా చా అం న్నారు గోరంగా ఉంది అన్నారు
బాగుందండి అంటే ఆ కాన్సెప్ట్ ఉంది మీరు ఇప్పుడు మీరు ఒక సిరీస్ చూసారా రి ఏ డ్రామాస్ లో ఇఫ్ విషస్ కుడ్కిల్ల్ అని
ఆ లేదండి చూడలేదడి
ఓకే అది కూడా సేమ్ కాన్సెప్ట్ అండి కానీ అది చాలా ఎనిమిది ఎపిసోలు అయితే ఇది ఒక ఒక సినిమా లా తీశారు కానీ అది బాగుంది అది కొంచెం వేరే ఇది కొంచెం అందులో ఫుల్ డెప్త్ గా తీసాడు ఇందులో జస్ట్ పై ఎ పనా వన్ హవర్ ఫిఫ్టీ మినిట్స్ అంత టూ హవర్స్ జస్ట్ అట్లానే ఉంటది
అ
కానీ బాగా కె
ఓ అవునండి ఈ మధ్య వస్తున్నా ఇంత పీడంద అది వస్తు అప్సషన్ అప్సషన్ బాబాయ అసలు ఆ అవునండి కానీ నేను హోరాలు చూడలేనండి నాకు భయ వేసింది రాత్రి రూపాట్ల ఎ పట్ట అందుకే అవుడి
ఓ మీకు మీకు హారంట అ
ఆ అవునండి
ఉహు ఓకే మరి మీరేమైనా హారర్ మూవీస్ చూసారా
అంటె చూసానండి చూసాను కానీ చూ చూసాను చూసాను చూసానండి తెలుగు హారర్ మూవీస్ దాదాపుగాన్నీ చూశాను తెలుగువి చూసానండి చ అన్నీ
రెండ తెలుగు హారర్ మూవీస్ ఎట్లా ఉంటాయో నేను చెప్పనా ఆ జస్ట్ కాంచనా అట్లాంటి కామెడీ ఉంటాయి మిగతా ఏం కామెడీ ఉండవు ప్లస్ ఎట్లా ఉంటందంటే ఏదో ఒక దయ్యానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది ఆ ఫ్లాష్ బ్యాక్ వచ్చి ఆ ఫ్లా. ఫ్లా. ఫ్లాష్ బ్యాక్ రివెంజ్ అంతటే అదే సినిమా సినిమా అంతా అదే ఉంటది దానికోసమే సినిమా వస్తుంది ప్రతి అ అసలు ఉన్న దాం అసలు టాలీవుడ్ లో ఉన్నవన్నీ అ ఇట్లాంటి అండి ఇప్పుడు బ ఇప్పుడు ఉమ్ ఇప్పుడు హాలీవుడ్ లో ఎలా అంటే ముందు నుంచే దెయ్యం ఉంటది ఫ్లాష్ బ్యాక్లు గట్టా ఉండవు వాళ్ళు దెయ్యాలని నమ్ముతున్నట్ అంటు ఉంటది అంటే మనం మనం ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతేనే ఆత్మలోస్తయ్ యి ఆత్మలు ఉంటాయి ఆత్మ అందుకేనే ఉంటారు కానీ వాళ్ళకి అల కాదు వాళ్ళు
ఉమ్ అవునవునండి అవును నేను ఈ మధ్య అంటె నేను కొన్ని చూసాను ఇంగ్లీష్ క ఏం చూసానంటే మా రూమ్ మేట్స్ తో కలిసి ఈ ఈవిల్ డెడ్ ఆ ఏదో చూశాను
ఓకే ఆ ఈవిల్ డెడ్ ఈవిల్ డెడ్ బాగుంటాయిండి ఒక రెండ్
ఆ అదొక్కటి చూసానండి ఆ ద వన్ వన్ ఒక్కటే చూసానండి ఇంకో మిగతా ఈ ధైర్యం చెయలేండి ఆ రోజు అసలు నాకు వారం రోజులు నిద్ర పట్టలేదండి అది చూసాక
అవునా అండి మరి వారం రోజులా
అంటే ఒక టూ త్రీ డేస్ పట్టలేదండి రాత్రిపూట నిద్రపోవాలంటే భయమేసింది
అవునాండి ఎందుకండి అంత భయం దెయ్యాల్ లేవు అలా అని అనుకోవాలి అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు దేవుళ్ళు ఉన్నాయ నమ్ముతారా
హ్మ్ నమ్ముతానండి
హలో ఇప్పుడు మీరు దేవుళ్ళు ఉన్నాయా అని నమ్మితే దయ్యాల్ కూడా ఉన్నాయ అనే నమ్మాలి
హ్మ్ నమ్ముతానండి
ఇప్పుడుండుగా ఇంకా ఆ అయితే మన దగ్గరకు దయ్యాల్ రావు కదా
హ్మ్
అంతే ఆ చిన్న లాజిక్ మన్ అసలు అసలైన దెయ్యం అంటే ఏంటో చెప్పన మీకు
ఆ చెప్
అవునా నేను చూస్ తాండి అసలైన దెయ్యం ఎవరంటే మ మనలో మనలో ఉన్న భయమే దయ్యం మనకి
హ్మ్ హ్మ్ బా చెప్పారండి
ఏదో అలా అప్పుడుప్పుడు ఇట్ల మాట్లాడతాను గానీ
అ హ ఆ అదేనం
హ్మ్
ఇంకా ఇ
ఇంకేంటండి కన్జూరింగ్ అనబెల్లా అవన్నీ చూసారా
ఆ అవి అన్ని చుసా
ఓకే
అనబెల్లా చూసానండి ఇప్పు చూసానండి ఇట్ ఎప్పుడో చిన్నప్పుడు చూస్ హ్యాంగ్కంగు
ఓకే
ఆ ఇంక ఏమన్న చెప్పండి నేను చూసానో లేదో చెప్తాను సిరీస్ అయితే చూడ గాని సినిమాలు అయితే చూస్తానుకోండి
అవునా
హ్మ్
బ్రింగ్ బ్రింగ్ హర్ బ్యాక్ అనే ఒక సినిమా ఉంది చూసారా
ఆ లేదండి
నేను కూడా ఈ రోజు చూసానండి అది ఫుల్ బాగా రక్తం ఎంత ఉంటదండి మీరు చూడలేరు అనుకుంటు అది భయపడతారా మీరు
హ్మ్ మరి అంత అంత హారర్ ఉంటే చూడలేనండి నేను
హ్మ్ ఈసారి నేను మీకోసం ఏమైనా మంచి వేతికి చెప్తా అండి ఓకే అండి అయితే
హ్మ్ సరేనండి బాయ్ అండి
హ్మ్